హలో ఓ పోరి
రవలి చెప్పు
ఏం చెతనవ్
ఆ తిన్నా
ఏ ఆ తిన్నా ఇప్పుడే ఏం చెప్పినా కదా ఇంతసేపు అండ్ల ఎట్లా మాట్లాడాలని ఊ మళ్ళా ఆ రావు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకో విన పడుతది
తెరుకుంది ఆ సరే ఇప్పుడు పెట్ కుంటా ఆ టూ మినట్స్ రెండు నిమిషాలు ఊ అగు
ఆ
ఇ చ రేపు వచ్చేటప్పుడు ఇది ఆ చిల్కపచ్చ ఇది ప్యాంట్
ప ఆ గ్రీన్ కలర్ ప్యాంటు తెత్తా చిన్న చిన్నయి మాట్లాడొచ్చు
రవలి
ఏయ్
ఏం చేస్తనవ్
ఏం లే వుట్టినే ఉన్నా నువ్వేం చెతనవ్ ఇనబడ్తంద
ఆ వినిపిస్తుంది
లు పేర్లు మా
ఉ సరే
ఉ చెప్పింకా ఏం చెతారు ఏమ్ రా
కూరనా ఇప్పుడా అన్నం అ అన్నమైంది
ఊ
అరే ఇబో ఇది నూనె ఉంది కదా నూనె వంటకు వాడుకునే నూనె అది ఎక్కువై
ఆ
దీని కూడా టాప్ ఏది ఏనుగుల్
ఒక దగ్గర గుసన్ మాట్లాడు తిరుగొద్దు అటు ఇటు
కూర్చున్న బైట.
ఆ చెప్పు వంటక్ వా ఎ న్నే నీవ్న వంటకాడ నూనేమైంది.
చాలెక్కువ డబ్బులైపెయ్ంది.
ఔనా.
ఉమ్. రెండు వందల ముప్పై ఒకటో ఎంతో అయ్యిందిప్పుడు మా మామ్మి తెచ్చి .
పిట్. ట్రోల్కి గుడా.
ఇప్పుడు అన్నీ కూరగ అదే ఏమంటరు సర్కులు ఉంటయ్ గద వంట సర్కులు.
ఆ అ.
వాట్లక్. కన్ని దీన్డ్లకి ఎక్కువ డబ్బులు అవ్తాయంట.
పెట్రోల్కి గ్యాస్కి అన్నిట్కి.
ఆ రేపు మనమిడ అన్నదానం. దమా మాకేం మాకేం ఆ పెడతరే. రొండిక్ అహా సాయంత్రం ఒచ్చేటప్పుడు కాదు మధ్యానమెళ్ళాలె.
అదే మధ్యానం మనం పన్నెండు గంట్లకు్ బొయ్యొ. టప్పుడు పెట్టుంటె పోదం.
ఆ పోదమ్ మరక్కడ మిషిన్ దగ్గర కీ ఎళ్ళొద్దు.
తిన్న తర్వాత్కెళ్దం.
ఎన్నిగా మరీ ఏ. నీకే ఏం కాదా మరి.
లేట్గనే పోదంలే ఫోటోకే మొద్దు.
ఆ సరే మరి తినేషి ఎళ్దం.
ఆ తినేష్నంక పోదం లేదు లేటైత కుంటె పొయ్యి ఫోటో దిగి మళ్ళా వొద్దం మళ్ళొ త్తమన్ జెప్పి.
ఆ సరె మరీ. రేపు ఏం కుట్టోద్లే వొ చేద్దం.
ఆ ఆ సరె ఫోటో దిగి వచ్చేద్దామైతె.
నువ్ బస్లే ఏస్కుంటవ్.
ఆ ఆ.
బట్టలు ఎలే వేసుకుంటావు
ఏది వేసుకొని చెప్పు
నేను ఆ ఏమ్ ఎస్ వచ్
ఏ ఏదో ఒకటి ఎస్ కోవే రేప్ పల అన్నదానానికి పోతామని గ్యారెంటీ ఏంది అంటే పోతామేమో కాని తినేసి మళ్ళీ వెళ్ళిపోదాం అన్నే ఉంటాం ఏమైనా
అమ్మ సరే
ఉమ్ ఎందుకంటే మనం ఒక్క రోజు పోకపోతే ఏమున్నది కదా మనతో మాట్లాడనామే హలో ఇనబడతందా
హలో హలో ఒ పోరి
పో
బకరోజు పోొయి కుట్టకపోతే రే ఇగో మనము రేపు పోొయి కుట్టకపోయినాం అనుకో ఈ మే మనతో మాట్లాడచ్చలేదు చూసినావ ఇప్పుడుమే మా అక్కది
ఆ
ఆ మీరు మనం పోలేదని ఓవరాక్షన్ చేస్తుంది ఆమెద అని గుడితే మాత్రం ఆమె గుట్టింది మనం కుట్టలేదు అని ఓవరాక్షన్ చేస్తది ఇక
ఉ
అందుకే మనం కూడా అన్ని కట్ చేసుకోవాలి ఎమ్ ఎమ్ చెప్పిందో అదంతా పేపర్ లో కట్ చేసుకో కొని వచ్చేయాలే స్వీట్లు తీసుకోపో ఆ స్వీట్లు తీసుకుపోతా న్నావ్ తీసుకోపోలేదు కదా నే
అర్రె మర్చిపోయింన్నే అక్కడే తిందాం అనుకున్నా కాని అది ఆరెంజ్ కలర్ది తిందాం అనుకున్నా కాని మర్చిపోయినా తినడం
ఆ ఇంటికొచ్చినాక గుర్తుకొచ్చింది నాకు కూడా ఏం కాదులే మళ్ళా రేపు తీసుకొస్తాలే ఫ్రిడ్జ్ లో పెట్టినా అ
మర అప్పుడ్కి అప్పుడు సల్లగ ఉంటాయి కద ఫిజ్జంత వరికి
ఆ నేన్ వచ్చే వరకి చల్లగానే ఉంటాయి అయిన స్వీ చల్లగా లేకున్నా కూడా మంచి చిన్నవు ఉంటాయి
అ
ఉ ఇంకా
రేపు కొంచెం తొందరగా వస్తావు మరి గుడికి కూడా వెళ్దాం మొక్క్కకోవడానికి ఇడ కళ్యాణంమయితుంది కదా
ఇనోఅడిబుల్ పన్నెండుకి వచ్చేస్తలే మీ ఇంటికి పన్నెండుకి
సరే అరే మరి మరి మా అక్కడ ఎందుకు వెళ్ళాలి దగ్గరికి గుళ్ళ
గుడికి వెళ్దామా అక్కడికి వద్దంటావా మిషన్ కాడికి ఆ హలో
మీ గుడి దగ్గరకి వెళ్దాం గుడి దగ్గరికి వెళ్దాం అంటు
మిషన్ కొద్ద అంటున్నా వైగా
ఆ చేస్తా అది చేసుకొని
మరి ఇట్లా ఏ డ్రెస్ెసు కొని చెప్పు
నువ్వు చెప్పావు కదా
ఆ ఈరోజు చెప్పిందా బ్లూ కలర్ది హలో
అదే వేసుకోాల
అదే వేసుకోన్నా పాతగా ఉంది అది
అ అవునా
ఇంకేదంది
అ
ఏమో
ఆ
ఏమో ఏం తెలివట్లే నాకు ఏది తీసుకోవాలో అర్ధం కాట్లే
ఉమ్
ఉమ్
పై పైకిెళ్ళవ బిల్డింగ్ పైకిళ్ల్వా
లేదు లేదు కిందనే మనం ఇక్కడ కూర్సుుంటాం చూసినావా ఎప్పుడు
వచ్చాడు అక్కడ మంచం పెడతారు
అక్కడ కూర్చున్న చెప్పు నేను కూడా ఇయర్ ఫోన్సే పెట్టుకున్నా
ఇయర్ ఫోన్స్ నేను కూడా పెట్టుకున్నా కదా సరిగా విన్
అది కూడా గర్ర గర్రమానీ న వస్తుంది నీది మాట
ఇగో దీని వాళ్ళే అంతే గాలి కూడా గట్టికి వస్తుంది
అవునా నాది మంచి గా వెనపడుతుందా గాలిొస్తుందా
మీది కొంచెం గాలి అంటే నేను
ఆ అందుకే ఇయర్ఫోన్స్ పెట్టుకుంటే అట్లనే అనా పడుతది గాలిొచ్చినట్టు పైనకి రా మొత్తం
ఎక్కువ వస్తే ఏమ్ వినిపయాదు నా మాటలు
ఇట్లా మాట్లాడే దగ్గర అదిన్న దగ్గర ఇట్లా చేయ పెట్టి మాట్లాడు మంచిగా వెనపడుతుది
ఆ అనే
ఉమ్
ఇక్కడ బయట్ టే కూర్చోనిస్తుంది తెల్సా
రేప్ మీ చెల్లె వాళ్ళక్ స్కూల్ ఉందట్ ట్టనా
ఆ ఆ హాల్ దీ సెలవు ఇచ్చేసి గదా
అవునా
ఆ ఎందుకు మీ సైడోళ్ళక్ ఉన్నాయేంటి
ఏం లేదట్టుంది నాకు చెప్పలే ఎవర్ నేన్ వచ్చేసరికే ఆడుకుంటాళ్ళూ. నిన్నా వీళ్ళకు ఒక పిల్లి దొరి కింది వీళ్ళకి పైనోళ్ళకీ అయితే దాన్ని చిన్నగా చిన్న పిల్లి చాలా చిన్నది
చిన్నది ఊ ఆ అయితే దానికి కాలు విరిగిపోయింది. ఇక్కడ గూడా పైనా మొత్తం పైనకి తీసుకెళ్ళి పెట్టినరూ. పెడితే అది సచ్చిపోయింది. ఇక్కడ గూడా ఆరోళ్ళు పెంచుకుంటరూ చిన్న బుడ్డ బుడ్డ పిల్లల్ పిల్లి పిల్లల్నీ. అరే ఏ ఈ ఎండ బయట
తెల్సా నేన్ మాట్లాడితే నాశ్ ఆ నాకిదీ ఇనబడుతుంది మళ్ళీ. ఆ ఇప్పుడు వినపడట్లేదు గానీ సచ్ చచ్చిపోతే బొంద్ ఇంకా
ఊ ఏం చేస్తున్నవ్ చెప్ గాలి గాలి సౌండ్ గాలీ ఇనిపిస్తుందా
ఇప్పుడేమి ఇన్పీయట్లే
నీదైతే వస్తు నీది కొంచెం వస్తుంది గరగరా అని వస్తుంది. ఆ
నీది గూడా గర్ గర్ అని వస్తుంది గాని, గాలేం వినిపియట్లే.